హలో హా
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నాంమండి మీరు బాగున్నారు
ఆ బాగున్నా తిన్నారా
తిన్నాం మీరు తిన్నారా
తిన్నాం ఏం తిన్నావు
మా పిజీలో ఏదో రసము ఫ్రై పెట్టినారు అది తిన్నాం
ఆహా
మీరు
నేను పప్పు పచ్చడి తిన్నాను
ఉమ్
హమ్ ఎం చేస్తున్నావ్
ఏంలా పడుకుందాము అని ఉంటే మీరే కాల్ చేసినారు
అవునా ఓకే హ్మ్ పడుకునే ముంద ఏం తినలేదా ఫ్రూట్స్ అట్లా
లేదు మీరంతే ఈ మధ్య హెల్దీగా తయారయినారు కాబట్టి తింటారు
ఉమ్ ఏదో అట్లా లే ఉమ్ ఇంకా ఏం ఇంకా ఏం కింకేర్ చేసుకోలేదా నైట్
ఆహా అట్లాంటివేం ఉండవ్ మీరు అంటే కొంచం కొంచెం బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి స్కిన్ ని అన్ని మెయింటైన్ అన్ని స్కేర్లు చేసుకుంటారు
నేనే ఏం లేదు నూనె వెట్టుకున్నాను జుట్టుకి
మ్
ఇంగ అట్ల దాన్ని కొంచెం మసాజ్ చేసుకుంటా ఉంటిని కొసేపు తల్ నస్తా ఉంటే
ఆ
ఇంక అట్లా చేసుకోవని ఇంకా స్నానం కూడా చేయలేదు ఇంకా పొద్దున చేద్దామని అట్లా ఉన్నా అండి
మ్ కాలేజ్కి వెళ్లారా ఏ రోజు
ఆ ఎల్లాను
అ అట్లె ఆ వెళ్ క్లాసెస్ మంచిగా జరుగుతన్నాయా
ఆ జరుగుతాన్నాయి మ్ మీరు ఇంకా రోజు స్కిన్ కేర్ లో సన్ స్క్రీను అట్లా ఏం యూజ్ చేయరా
ఆ వాడతాను మాయి్చరైజర్ సన్స్క్రీన్ మత్ర చిత్రం వాడతాం
అవునులే ఏ బ్రాండ్
డాక్టర్ హేర్చాని
ఓకే ఓకే మంచి బ్రాండ్ ఎ లె
మ్ అవును మీరు మీరు వాడత ర ఇట్లాంటివన్నీ
నేనైతే మాయిశ్చరైజర్ వింటర్ లో వాడతా ఉన్నా ఇప్పుడైతే ఒట్టి సన్ స్క్రీన్ పూసుకుంటా డాటిన్ కి బ్లూ కలర్ కది మ్ ఇకది పూస్ తీసుకొని ఇంకా అది కొంచెం జిడ్డిగా ఉంటుదని పౌడర్ వేసుకునేది కొంచము ఇంక లిబ్బామ్ గుస్క అని ఆ లిబ్బాము లేకుంటే కొంచెం లిప్స్టిక్ కూడా
ఆ
ఇంకా నార్మల్ బ్లాక్ స్టికె పెట్టుకొని ఇంకా ఎట్లా వెళ్తా
అవునా కానీ మీ ఫేస్ బాగా మరుస్తుంది వస్తా ఉంటుంది
ఏమో మరి అది నా బ్యూటీ ఏమో తెలియదు మరి
అవున్లే అండి మీకు బై బర్త్ అట్లా వచ్చి ఉంటుంది
లే ఊ
మేమైతే అన్ని పూయల్ల
ఆ మధ్యాహ్నం ఏం తిన్నారు
మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ తిన్నా
ఆహా
ఏం బాగ్ చేయరు మా పిజీలో
అవునా ఓకే
మీకు బానే ఉంటుందా
మాకా మాకు అంతే ఇంకా మామూలే అట్లా అట్లా చేస్తారు అంతే ఏమంత బాగా చేయరు మాకు కూడా
ఈ మధ్య సిలిండర్లు రేట్ పెరిగాయంట కదా ఇంకా ఫుడ్ కూడా పెరిగ్ పెర్
అవును ఇంగ పొయ్యిమింద వం వండాల్సి వస్తది
ఊ
ఇంకా అది ఉడికి ఉడికినట్టు చేస్తారేమో
మా ఆంటీ ముందే ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్ ఎట్ల చేస్తుందో పోయి మీద పాపం
అదే కదా పాపం పొగొస్తా ఒక పక్క ఇంగ వంట కూడా చేయనుపోమ్మా అంటారేమో
ఆ ట్యాన్ అయిపోతుంది మా ఆంటి
బ్యూటీనా మీ ఆంటీ అంత
అవును అంకుల్ ఉన్నంత ఉన్నంత వరకు ఆంటికి ఏం కష్టం రాకుండా చూసుకుంటాడు
ఆహా ఇంకేం ఇబ్బంది లేదు లే
అ
ఆ మా పీజీలో అయితే ముసళ్ది ఇంక గొనిగి సస్థానే ఉంటది ఇంక గ్యాస్ అయిపోయినాంచి ఇంక వంట కూడా చేయరెమో
అవునా
ఆ ఇంకా ఏం చేయాలి తప్పదు ఇంకా నేను ఇంటికి పోదాం అని ఇక రేపు
ఏమి ఇప్పుడు ఇంటికి
ఏం లేదు గృహప్రవేశం ఉంది వేరే వాళ్ళది
మ్
ఇంక అట్లా పోయేసి వద్దాము ఇంక ఒకేసారి ఉగాది చూసుకొని వద్దాం లే అని ఉన్నా
బెస్ట్
మ్ అయితే ఇంకా షాపింగ్ ఆ అంతే అవు
ఇ లేదు చూడలా
ఉ ఇంటిక వెళ్తున్నారా మీరు
అవును అల్లా పండకి ముందు రోజు వెల్దామని ఉన్నా
ఆ అంతేలేండి
మళ్ళ హాలిడేస్ ఇ వర్మా డిపార్ట్మెంట్ వాళ్ళు టార్చర్
ఓకే ఓకే ఇంటర్నెషిప్స్ అట్లా ఏం చేయట్లేదా
ఇంకా ఏం చేయట్లేదు మీరు
మేము ఇప్పుడ ఏం లేదు ఇంకా సెమిస్టర్ అయిపోయి నాక చేయాల
మా బ ఎట్లనా చేపిస్తారు కాలేజ్ సైడ్ నుంచి
ఆ ఇంకా అంతే ఏందో ట్రైనింగ్ పలు పెడత అట్లా ఎట్లా ఉన్నారు ఆ
ఏంటి
ట్రైనింగ్స్ అట్లా పెడతా ఉన్నారు జావా ట్రైనింగ్
అవును మాకు కూడా పెడుతున్నారు
పెద్ద సోది అయిపోయింది వాళ్ళతో
అ టార్చర్ చేస్తారు ఎక్కువ సరిగ్గా మార్క్స్ రాకపోయినా పర్ఫార్మ్ చేయకపోయినా ఈవినింగ్ క్లాసెస్ అంటారు మాకైతే
అయ్యో
ఫైవ్ టటు సెవెన్ ఇక్కడే ఉన్న ఉండి పడాలలా
ఉ మీ రూమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు
మ రమ్లు అందరు పడుకుంటా ఉన్నారు
ఆహా అందరు నిద్ద్రకి వచ్చినట్టు అున్నారు ఎల్లిగా పడుకుంటార వెన్న కొంచెం చం ద్ర డే బేన్నె వాడు కుంట్రా
ఆ అవును నైన్ టెన్ థర్టీ లెవెన్ లోపల పడుకుంటారు
ఆహా ఓకే
పద్దతి అంటే మా రూమ్మేట్స్
క్క ఫ్రెండ్ ఉం ట్టుంది అమ్మాయి అయితే ఇంకా పద్ధతి పద్ధతికి మారు పేరు అన్నమాట
ఆహా పూజ చేస్తదా పూజ చేస్తదా ఎట్లా రూమ్ లో కూడా
ఉండదు. కానీ నీట్ క్లీన్ ఉంటుంది
ఆహా ఆ అట్లే ఉం డాలి
హ్ బాగా తెల్లగా బ్రాహ్మణుల పిల్లలా ఉంటుంది.
హ్ హ్
హ్ చాలా మంచిది. అమ్మాయి
అవునులే ఈ కాలంలో అట్లుండడము చాలా రేయర్ కేస్
అవును
హ్
ఇంకేమండి మరి
ఆ చెప్పాలి మీరే ఇంకా హ్
ఏం నెక్స్ట్ ప్లాన్స్ కెరియర్ లో
కెరియర్ లోనా ఇంకా ఏదైనా ప్లేస్మెంట్స్ జాబ్ వోస్తే
హ్
అట్లా సెటిల్ అయిపోదాం. అని ఉన్నాం రాకుంటే ఏదన్నా కోచింగ్ తీసుకొని ఏదో ఒకటి రావాలి కదా చదువుకున్నందుకు కాదు ఇంకాయే ఇంకా రేపు గుడికి అట్లా ఏమి పోరా మీరు
ఏమీ రేపు స్పెషల్
స్పెషల్ ఎంలే ఊరికే శుక్లవారం గాదా
శుక్ల వారమా అది శుక్లవారమా
ఫ్రైడే
హ్ లేదు ఏమను కోలేదు చూడలా మా పేజీలో స్నానం చేద్దాం అంటే పొద్దున్న నీళ్ళ రావు అదే ప్రాబ్లం
అయ్యో మీ అంకులకి చెప్పాల్సింది మరి
ఆ ఎప్ప వింన్డు
ఆ అనండి లేకుంటే
మ్మ్
సెనివారము అట్లా వైటల్స్ సామి గుడికి అట్లా పోరా ఎప్పుడన్నా
లేదండి అట్లాంటి అలవాట్లు లేవు ఎప్పుడైనా ఎప్పుడైనా పండగలు ఒకవేళ అనిపిస్తే పోత్ త్తం
ఆహా ఆ ఆఆ అంతేలేే
చల్లని అనుకోలేదేమో గుళ్లకన్నా
ఆహా
అట్లా అనుకొని బతకళ్లా మనం ఇంట్రెస్ట్ లేనప్పుడు
అంతే అంతేలే
మీరు ఎళ్తన్నారా అక్కడ ఉన్నాయా గుడులు దగ్గర్లో
ఆ ఉన్నాయండి అప్పుఅప్పుడు పండక్కి పోతాను నేను
మ్మ్
ఇంగింటిక్ పోతాం గదా ఎలాగో గుడికి పోతాం
మ్మ్ అవునులే
మ్మ్ మీరు ఇంకా యాడికన్నా ట్రిప్పు అట్లా పోలేదా ఇంకా ఫ్రెండ్స్ తో
లేదు ఈ మధ్య ఏంలే అంతకు ముందు అయితే తిరుపతి అట్ అట్ల బొయింటిమి అంతే చాన్ రోజులు అయిపేంది ఫ్రెండ్స్ తో బయటికి పోయి మీరు గుడ బా పెళ్ళి అంత్ అంత తిరిగినారు ఫుడ్ అంత బావునిందా
మ్మ్ బావునింది చానా పెళ్ళికి అట్లా ఇట్లా తిరిగింటిని
మ్మ్
మ్మ్
మీ పెళ్ళిళ్ల్లో అంతా నాన్ వెెజ్ పెడ్తారా వెజ్జేనా
మా పెళ్ళిళ్లో అప్పుడైతే నాన్ వెజ్జే పెడతా అన్నారు
అ
అయితే వెజ్ పెట్టి మళ్ళా రోజు థర్డ్ డే అయితే ఇంకప్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ పెడతారు మళ్ళా మా ఇంటికి వొచ్చిన తర్వాత డిన్నర్ లాగ లంచ్ లాగ మళ్ళా మేమ్ నాన్ వెజ్ పెడతాం టూ టైమ్స్
ఓహో అవునులేండి పెళ్ళంటే కొంచెం పవిత్రమైన కార్యం లాగ చూస్తారు కదా
అదే అదే ఊ అప్పట్లో అంటె పొద్దునే చేసే వాళ్ళు నాన్ వెజ్ కూడా
ఉ హ్మ్
పోయింటె ఇంకా అడిగితే మా నాన్న పోయినప్పుడు ఆడ పొద్దున్నే ఇంకా ఆదివారం అనేసి ఇంక అప్పుడే పెట్టేసినారు నాన్ వెెజ్ ఊ నిద్ర వస్తున్నట్టుంది మీకు మరి
వు వస్తుంది మీరు చేశారు కదా కాల్ మా మాట్లాడకపోతే బావుండదని
ఆ
ఇంకేమండి
ఆ ఇంకేం లేదు
ఎప్పుడొచ్చినారు పెళ్ళికి పోయి
నినా వచ్చినాను ఒక మూడు రోజులు అయ్యింది
హ్మ్ ఇంకా మళ్ళాజ్ స్టడీస్ అంతా ఉంటాయి కదా
ఆ అంతే అండి నిద్దర వస్త వస్తున్నట్టుంది కదా మీకు
ఆ వస్ వస్తుందండి ఇంకా పడుకోల్ల
సరే అయితే పడుకోండి అయితే మరి
ఆ ఆ సరే ఆ సరే బాయ్